వినిపిస్తుందా
ఆ వినిపినిస్తాంది
ఆ ఇందకేదో చెప్పదండి అలా వెళ్ళినం ఫస్ట్ డే అయితే నేను ఏడ్చ్చిన ఇంకా మళ్ళ అసలు ఒకసారి కూడా ఎడాచలేదు అనమాట అప్పుడు ఇంకా ఎయిట్ ఎ కదా అప్పుడు ఇంకా మనకి అంత స్మార్ట్ ఫోన్స్ కూడా ఇంకా అంత వచ్చంది లేదా అంటే మన పేరెంట్స్ లో ఉండేదే ఫస్ట్ టైమ్ అన్నమాట ఆప్పుడు ఇంకా ఫోన్ ఉండాలి కదా అనేసి నాకు కీప్యాడ్ ఫోన్ ఇచ్చి పంపించింది
అబ్బో
కానీ ఏమంటే ఫోటోలు ఏం తీసుకోలేదు అది బాగా ఎస్తుంది హ్మ్
ఏమ అయితే మీ సీనియర్స్ తో పోయినావా నువ్వు
ఆ అంటే సిక్స్త్టు టెన్త్ అందరూ వెళ్ళచు
హ్మ్
ఎళ్ళ ఇంకా అబ్బాయిలు వచ్చారు మా క్లాస్ లో కానీ అసలు ఎ ఇద్దరు గుర్తున్నారు ఇంకా ఎవరెరు వచ్చారా అనేది నాకు గుర్తు తెలిదు
అప్పుడు నువ్వు అబ్బాయిలతో మాట్లాడుతాంటవా స్కూ లో
హలో ఇక్కడికి వచ్చాకే మాట్లాతునా అక్కడ ఉన్నప్పుడు అమ్మాయిల తో నే మాట్లాడాను ఇంకా అబ్బాయి తో అ ఏంది అట్లానేం కాదు ఏమో అంతే అది అలవాటు లేదు మ మ బ
మీరు మీ పిన్ననా
లేదు మామ మాట్లాడు
ఈ అవ్వ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతనే ఉంటారు
మావో చానా నాట్ రెడీ అనమాట ఎప్పుడు ఇట్లా ఫోన్ కాల్స్ మాట్లాడుతా ఉంటది వాళ్ తాత వాళ్ళతో
ఓ ఓకే ఓకే తాతచ్చి వై హస్బెండ్ కూడా అన్నా
ఆ ఉన్నాడు ఉన్నాడు ఇంకా చచ్చిపోలే అంటే మా అవ్వ ఇప్పుడు మాట్లాడతంది మా తాత్తో కాదు వేర తాతలు అంటే ఫ్రెండ్స్ అనమాట మా అవ్వ ఫ్రెండ్స్
కంది అమ్మయప్పుడు కూడా ఫెన్నారుడి అవబ అప్పుడు ఏదలో
అదే నేను చెప్పా కదా మా అవ్వ చన్న యూత్
హ్మ్ ఓకే హ్మ్ అయితే వన్డర్ల లో బాగా ఎంజాయ్ చేస్త తిన్నావా
ఆ చేసినా ఓకే అక్కడ మాకి మా అమౌంట్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట అంటే వాళ్ళే ఖర్చు పెడతారు ఆ రోజు మాత్రమే అడిగారులే మీరుెండ తిప్పి తెచ్చుకుంటూ మాకు అంత ఇయ్యండి మాతో ఉంటు క్యాష్ అనేసి వెళ్ళి ఆ ఇచ్చాము ఎంత ఇచ్చాము నాకు గుర్తుకులేదు కానీ దోస ఆర్డర్ ఇస్త దోస తిద్దన్నాా మిగతావానీ కాస్ట్ లు ఉన్నాయి చాలా అనేసి
ఉమ్
దోశ తిన్నాము దోశ హండ్రెడ్ అనేసి ఆర్డర్ చేసినా అది ఎంత చిన్నగా ఉంది చాలా పల్చగా ఉంది అస్సలు సరిపోలేదు ఇంగో ఇంగ్ తిని కూడా తినిల్లా ఇంకా నేను అంత రేట్ ఉంటే ఎట్లా తినే తీ ఐతది
ఓన్లే వండర్లు అలో చాలా రేట్ నేను కూడా అప్పుడు వెళ్ళింటి కదా పెరుగున్నమే వన్ ఫిఫ్టీ అంట అసలు
అదే కదా అందుకె ఇంకా తిన కుడదు అందుకె ఆ ఏం వాడతారు మీ ఫేస్ కి ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారు ఫెయిర్ అన్ లవ్లీ వాడతారా మీరేమైనా
ఫేరన్ లవలా ఎం లేదు పాండ్స్ ఒకటే వాడతాను
మె రూంలో లో ఎవ్వరు వాడరా
మా రూమ్ లో ఒక పిల్ల వాడుతుంద అనమాట అన్ని
ఫెరెన్ లవ్ లి వాడతారా
ఫెరెన్ లవ్ లి వాడొద్దు గాని కొద్దిగా ఆ అన్నిీ బాగా కాస్ట్లీగా వాడుతున్నా అనమాట ఏదో మామ అర్తు సన్ స్క్రీన్ అంటే అవన్నీ వాడుతుంది
అవన్నీం వాడరా
ఊ హు వాడను ఎందుకు వెలే అనేసి వాడన అనమాట అంటే నాకు చిన్నప్పుడు చనాా గుళులు ఉంద ఇప్పుడు తగ్గినయి మళ్ళీ ఎందుకు అవన్నీ వాడేసి ముఖం చెడగొట్టకోవడం అనేసి ఇంకేం వాడ్ల
అయినా మీరు సన్స్కీ వాడకున్న మెరూన్ కలర్ తెల్లగా ఉంటారు లే
ఆ
అంటే ట్యాన్ అవకుండా
ఇమో మరి అది
మీరేం సీక్రెట్ ఇన్ వాట్ టూ మిక్స్
సందూర్ సోప్
అదేనా మీ మీ ఫేస్ కి సీక్రెట్
అవును అదే ఈ చిన్నప్పటి నుంచి ఇంకా అదే అనమాట అంటే వేరేది ఇంకేది వాడు కోకుండా అదే వాడుతున్నాం వేరేది ట్రై చేద్దాం అనుకోం ఏంటి అప్పుడు అంతా ఫుల్ బాడీ పైన గుల్ళలు ఎక్కువ ఉన్నాయండా
ఊ
ఇప్పుడు కూడా ఉన్నాయి మంటే డ్రెస్ వెస్ మ ఫుల్ వేస్తాం కాబట్టి కవర్ అయిపోతాయి
గుల్లల దేనికంట అట్లా గుల్లలు
అది మామూలు అడిగింటే జీన్స్ ప్రకారం వస్తాయన్నమాట మా బాబాయ్ వాళ్ళకి చానా ఉండా
ఆ
ఇంకా అది అలా అడి తగింటే అయినా మా మమ్మీకి మా నాన్నకి లేదు మా అన్నయకి నాకు చనా ఉన్నాయి వీపు మీద
అది ఏం వాడలేదా మరి మీరు దానికి
ఇంకేమి వాడ అది వేరేది అట్లా వాడదాం అనుకొని ఏమింటి ఇంకా అదందుకవి వెళ్ళిపోతాయని చెప్పారు ఇంక అందుకేం వాడలే ఊ
సరేకే ఉంటా బాయ్ చెప్పాలి మీవి ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఇప్పుడు వచ్చేసి నేను శింజన్స్ ఇస్తాన్నా అనమాట
ఓహో మీరు కూడా షిన్జాన్ చూస్తారా
ఉమ్ బాగుంటుంది సించన్
నాక్ కూడా సించన్ ఫేవరేట్ కార్టూన్
ఆ దాంతో అల్లరి పిల్లడు కదా ఆ పిల్లగాడు
ఉక్కే నచ్చుద్ది అంతే
ఉమ్ ఎందుకంటే చిన్న పిల్లలు అయినా కూడా ఆ పిల్ల్లోడు చనా తెలివ ఎక్కువ అతి తెలివి
ఆ పిల్లడ్ ఆ తెలివి కాదు ఆ పిలోడికి చాలా అతి తెలివి మా ఇప్పుడు నా ముందుర ఓ పిల్ల ఉంటుంది సేమ్ ఆ పిల్
అవునా ఉహ్మ్ అయినా షించానునే క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ పో చోని ఉంటడ్ చూడు సిమిడీ ముక్కోడు వానికి కూడా చాల తెలివి ఎక్కువ అందరితో కూడా వ షించాను జోక్స్ వేస్తాడు నేను ఎను కజామా మజావతో కూడా వాని వాని పైన మాత్రం వేయ్యాడు అదే బోచాన్ పైన
అంటే వాడు చాలా మంచి తో ఎవరిని హార్ట్ చేయాకు అనేసి
ఆ నాకు కూడా బోచాన్ సించన్ తర్వాత అందులో భోచాన్ క్యారెట్
ఖజామా ఎట్లాంటే మొత్తం నా కే తెలుసు ఇంకా ఏం తెలిదు అని అట్లా అంటాడు
అంటే వాడు కొద్దిగా బాగా రిచ్ పర్సన్ అనమాట ఉమ్ ఇంకా భోచన అయితెగిన చానా తెలివు ఎక్కువ ఆ పిల్లోనికి
నువ్వు డౌరమోన్ చూడవ్ నువ్వు అయితే నీక్ నిజమ్ తెలుసా డోరే మోని డైరెక్టర్ ఉంటారు కదా
ఆ తెలుస్
ఆయన రీసెంట్ చనిపోయారంట
అవునా
ఆ
ఉమ్ అది మొన్న రీల్స్ లో పెట్ వచ్చింది అనుకుంటా
ఓ నేను అట్లానే చూస్తా ఏందో
లులు మాల్ చానా బాగుంటుంది
మనక్ కూడా ఒక దూరం మనంటె బాగుంటది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్
ఉమ్ అది ఒక ఇమాజినేషన్ అనమాట్
తను దొరికింటె బాన్టాండ
ఉమ్
దొరికితే బావుంటది
జరిగితే ఇంకా ఉచ్ డోరెమాన్ ఎట్లా కాలంటే అట్లా ప్రపంచం తను మార్చేస్తాడు
అవును
ఉమ్ నోబితా కోసం దాంతో ఉచ్ ఎమన్నా చస్తాడు వాళన్ తీ ఫ్రెండ్షిప్ వలది
ఆ అయినా వాళ్ళ ఇంట్లో అతన్ని అసలు అట్లా ఎట్లా అల్లో చేసారు అంటే మనుషులు అతను మరి ఏంటో కూడా అర్థం కాదు మనిషి కాదు అనిమల్లు కాదు
రోబోట్ అనేసి ఇంకా ఏదో అట్లా చేశారు అనమాట ఇంట్లో వాల్ళ అది ఒక ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుందనమాట అప్పుడు అదే ఇట్లా డోరేమాన్ సడన్ గా వస్తే నోబిద షాక్ అయిపోతాడు ఎవరు అనేసి మళ్ళీ ఆ తర్వాత చెప్తారు నేను ఫ్యూచర్ నుండి వచ్చాను నీ అంటే నీ ఫ్యూచర్ నాకు తెలుసు నేను అందుకె ఇప్పుడే బాగా చేద్దాం అనేసి వ వచ్చాను అని చెప్తాడు
ఓ అవును ఏదైనా ఈ విషయం నాకు తెలియదు మేడం
ఊ ప్చ్ బాగుంటుంది డోరేమాన్ వాళ్ళంతా ఫ్రెండ్షిప్ గురించి చూపిస్తారు వాళ్ళ ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా షుజుక అ జియాన్ సునియో ఇంకా నొబితా డోరేమాన్ అందరు వెళ్ళి ఒకది ఇట్లా మామూలుగా ఏదన్న ఎపిసోడ్స్ లో ఒక ప్లేస్ కు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తారు
పార్కా
ఆ పార్క్ ఇంకా కొన్ని దీవికి పోతారు
ఆ ఇంకా షించాన్ అయితే వాడి కోసం రియల్గా అస్ సేమ్ అలాంటి ఒక స్కూల్ అలాంటి గాని కల్చర్ అంతా అట్లా ఉంది అంట రీల్స్ లో చూసా అంటే ఇప్పుడు ఉషి ఆ కార్టూన్ లో షిన్జాన్ స్కూల్ ఎలా ఉం టు వీక్స్ ఆ అట్లా అయితే మనం మనం కొన్ని రోజులు అయినంక ఇంకొంచెం పెద్దగాయినంక మనం అందరం ట్రిప్కి పోదాం
ఊ జపాన్కి పోవాల ఇగ అక్కడ అన్మేషన్ అన్ని ఫేమస్ కద
పాదర్సు దామం